హలో హలో
ఆ అక్క ఏ మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి కదా త్ మున్సిపల్ ఎలక్షన్లు ఆ మన ఫోర్త్ త్ వార్డుకు ఎవరు గెలిసిళ్ళు.
గుటోజు పావని.
గూటోజు పావనినా ఏ గుర్తక్క. ఎవరి వాళ్ళు. చేయ్ గుర్తు కాంగ్రెస్
కాంగ్రెస్ వాళ్ళు
కాగా సీతక్క తరపునన్నట్టు
ఆ సీతక్క తర్ప్ ఆ పార్టి తరపున టీ కెట్ ఇచ్చిరు సీతక్క తరపున
మ్ హు ములుగుమ ఆ ఓకే. ఆ ఆమె ఇప్పుడు పనులన్నీ చేపిస్తానని చెప్పిందాక్క మరి
చెప్పింది చెప్పింది చేపిస్తానని వార్డుకు చేపిస్తా అన్నది.
ఆ ఫోర్త్ వార్డుకు
మ్.
మ్ హు మీరేప్పుడైనా చూసి ఆమెనా అక్క అంటే మీరేప్పుడైనా పరిచయముందా అమెతోటి మీకు
పరిచయం లేదు. పరిచయం చేసుకోవాలిగ ఆమెతోటి ఏమన్నా పనులు చేపిచ్చుకోవాలంటే పరిచయం చేసుకొని చేపిచ్చుకోవాలని
ఏమేమి వాగ్దానాలు ఇచ్చింది మధ్యానం.
చేస్తా అన్నది చానానే చేస్తాన్నది బోరేపిస్తా అన్నది. గుడి చేపిస్తా అన్నది. శసాన వాటిక చేపిత్త అన్నది. బస్స్టాండ్ గట్టిస్తాన్నది. ఇల్లు లిస్తాన్నది.
ఉ
ఇంద్రమ్మ ఇల్లులు.
మ్.